హలో
హలో
హలో
ఆ చెప్పు ఏం చేస్తున్నావ్ బిజీగున్నా
పొలంలోనే ఉన్న చెప్పు ఏంటి విశేషాలు చాన రోజుల తరువాత ఫోన్ చేసినామ్మా
ఆ అంటే మన ఇద్దరం ఎట్లాగో చదువు పూర్ చేేసి ఖాళీగానే ఉంటున్నాం కదా అలా మీ ఊరు సైడ్ కూడా వ్యవసాయం మంచిగ చేస్తరు మా ఊరు అయిపోవడం పొలాలు ఉన్నాయి ఇద్దరం కలిసి చిన్న అగ్రి బిజినెస్ లేదా మోడ్రన్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటది అడుగుదాంనే ఫోన్ చేషన్
అద్భుతమైన ఆలోచన కానీ సాంప్రదాయ పద్ధతుల్లో పెట్టుబడి ఎక్కువ లాభం తక్కువ వస్తుంది కదా ఒకవేళ మనం జేయ్యల అనుకుంటే సరికొత్త సాంకేతిక పద్ధతులను వాడాలి మరి
కరెక్ట్ అసలు వ్యవసాయం అంటేనే అదే కదా తక్కువ నీళ్ళు వాడాలి ఎక్కువ తక్కువ పె కట్టుబడి పెట్టాలి మంచిగా క్వాలిటీ పంటను పండించాలి భూమి సారాన్ని గుడా పాడ్ చేయకుండ ఉండాలె. దీనికి ఎట్లాంటి టెక్నిక్స్ వాడాలి మరి
ఆ మొదటిది డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం దీన్ తెలుగులో దీని వల్లా నీరు వృధా గాదు నేరుగా మొక్క వేర్లకి అందుతుంది. కలుపు మొక్కలు గుడా పెరగవు. డైరెక్ట్ ఫర్టిలైజర్స్ కూడా మనము దీని ద్వారా మొక్కా కాండలోక్ పంపియచ్చు. ఎటువంటి పర్యావరణ కాలుష్యం కూడా జరగదు.
అవును మా ఊర్ వైప్ కూడా కొంతమంది మల్షింగ్ షీట్స్ కూడా వాడుతున్నరు ఈ మధ్యనే అంటే ఎట్లా అంటే నేల పైన ప్లాస్టిక్ కవర్ లెక్కెస్తరన్నట్టు దాని వల్ల భూమిలో తేమ ఎప్పట్ కూడా ఆరిపోకుండా ఉంటయి.
కరెక్ట్ అది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా రెండోది వచ్చేసి మట్టి పరీక్ష. మన పొలంలో ఏ పోషకాలు తక్కువున్నయా తెస్సుకొనీ దానికి దగ్గట్టే ఎరువులు వేయ్యాలి. ఊరికే కెమికల్స్ వాడితే భూమి నిస్సారం అయిపోతుంది కదా ఆ
మ్ నిజమే అయితే మనం ఆర్గానిగ్ ఫార్మింగ్ వైపు ఎళ్తేనే మంచిగుంటదన్న నట్టు. ఈ జీవామృతం, వేప కషాయం లాంటివి వాడ్తే ఖర్చులు గుడ చాలా వరకు తగ్గుతయి.
ఎ
మళ్ళా ఇప్పుడూ సిటిలల్లో గుడా ఆర్గానిక్ కూరగాయలకి, ధాన్యానికి బాగా డిమాండ్ పెరిగింది గదా
అవునవును. ఇగా పంట మార్పిడి కూడా చెయ్యాలి. ఎప్పుడూ ఒకే పంట వేయకుండా ఒకసారి వరి వేస్తే నెక్స్ట్ టైమ్ పప్ ప్పు ధాన్యాలు వేయాలి. దీనివల్ల భూమికి నైట్రోజన్ కూడా సహజంగా అందుతుంది.
ఇది వండర్ఫుల్ టెక్నిక్ యాక్చువల్గ దీని వల్ల పురుగులు పట్టడం గుడా చాలా వరకు తగ్గుతుం తుంది గదా అయితే మనం మొదటి ఎట్లాంటి పంటల్తోని స్టార్ట్ చేస్తే మంచిగుంటది మరి
ఆ బబ్జెట్ ఉంటది కాబట్టీ సో తక్కువ రోజుల్లో వచ్చే కూరగాయలు లేదా ఆకుకూరలతో స్టార్ట్ చేద్దామనీ నా ఐడియా మరి. అలాగే ఒక పాలీ హౌస్ లాంటిది పెట్టుకున్నాం అనుకో సెటప్ పెట్టుకున్నాం అనుకో ఎంండకాలం అన్నా ఎండ, వానల్తో సంబంధం లేకుండా ఏడాది పొడవున మూడు పంటల్ తీయొచ్చు మనకు మంచిగ
అవునవును. మన ఇద్దరం వే ఎట్లా వేర్ వేర్ ఊళ్ళల్లో ఉన్నా గూడా ఇప్పుడు నువ్వు చెప్పిన టెక్నిక్ అయితే ఇద్దర్ పొలాలల్లో కుడ వాడచ్చు. ఇగ లాభాల్ వచ్చిన్ తర్వాత ఇద్దరం కల్సి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేస్తే సరిపోతది.
నిజం చెప్పావ్ వ్యవసాయం అనేది కేవలం కష్టం కాదు కదా దానికి సరైన టెక్ క్నాలజీకి తోడవుతే అదొక మంచి సస్మార్ట్ బిజినెస్ లాగా కన్వర్ట్ అయితది. ఇగ పెళ్ళగాక ముందుకే సొం తంగ ఇలాంటి గుర్తింపు తెచ్చుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కదా
కచ్చితంగ రేపూ నేన్ మా ఊర్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కల్సి ఈ సాయిల్ టెస్ట్ల గురించి కనుక్కుంట. ఆ నువ్వు గుడా మీ విలేజ్లో లభించే ట్రిప్ సిస్టమ్స్ వి వివరాలన్ని కనుకో
ఎ ఆ మా ఊరి వైపు డ్రిప్ సిస్టమ్ మరియు మల్సింగ్ షీట్స్ ధరల వివరాలు కనుకున్నాలి సబ్సిడి కూడా వచ్చేలా ఉంది
అవునా చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పినావు కదా నేను కూడా మా అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలిసాను ఆయన ఆల్రెడీ వచ్చి మట్టి ఇవి శాంపుల్స్ కూడా తీసుకెళ్లారు అయితే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు చే పంటలతో స్టార్ట్ చేద్దాం అన్నారు నువ్వే ఏమంటావు దేనికి
నేనుప్ప చది అంటున్నా కదా అండి సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు లేదా తక్కువ కాలంలో వచ్చే ప్రత్యేక పంటలు బెటర్ నీ మైండ్ లో ఏమైనా ఐడియాలు ఉన్నాయా మరి ఆ
ఆ నామాయిన్ల అంటే నా సొంత ఐడియాలు ఏం లేవు బట్ ఆ ఆఫీసరే మూడు ఆప్షన్లు చెప్పి పోయిండు ఫస్ట్ ది ఏంటంటే మష్రూమ్ కల్టివేషన్ చేయమన్నాడు ఎందుకంటే దీనికి ఎక్కువ పలే అవసరం పడదంట ఇంట్లో ఒక చిన్న కొంచెం గది ఉంటే జరి పోతన అన్నాడు మళ్ళా పంట కూడా ముప్పై నుండి నలభై రోజులల్లోనే చేతికి వస్తుందంట మార్కెట్లో లోడిటికి బా డిమాండ్ ఉందంట కదా
ఎ ఆ అవునవును నేను కూడా విన్నాను హోటల్స్ మరియు సిటీ సూపర్ మార్కెట్ లో మసమ్స్ కి చాలా వేగంగా అమ్ముడ అవుతున్నాయని ఇగ పెట్టుబడి కూడా చాలా తక్కువ ఇగ మరి రెండో ఆప్షన్ ఏం చెప్పింది అతను
రెండోది ఏం చెప్పిండు అంటే విదేశీ కూరగాయలు పండించమని చెప్పిండు విదేశీ కూరగాయలు అంటే బ్రోకలే ఉంటాయి కదా మళ్ళా ఈ రంగురంగుల బెల్ పప్పర్స్ క్యాప్సికం అంటారు కదా చైనీస్ క్యాబేజీ మరియు చెర్రీ టమాటో లాంటి అయితే చిన్న పోలియోస్ లేదా నెట్ షెట్ కింద పండించ ఉచ్చుంట ఇవి మనం నార్మల్ గా పండించే కూరగాయల కన్నా మూట రేట్లు ఎక్కువనే లాభాలు వస్తాయని అన్నాడు
వండర్ఫుల్ అయితే ఇప్పుడు సిటీలో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి బ్రోకోలిస్ చెర్రీ టమొటలను బాగా కొంటున్నారు కదా ఎ మన రెండడు ఊళ్ళకి దగ్గరలో ఉన్న టౌన్ మార్కెట్ కి వీటిని సులభంగా సప్లై కూడా జేయొచ్చు మరి మూడో ఆప్షన్ కూడా చెప్పు
మూడోది ఏందంటే ఔషధ మరియు సుగంధ మొక్కలు అని అన్నారు ఉదాహరణకి కలబంద లెమన్ గ్రాసు వీటికైతే పెద్ద నీళ్ళ అవసరం ఉండది మళ్ళా వేరే జంతువులు కూడా వటి నేమ్ తినలేవు కాబట్టి మనకి ఏం ఉండదు లెమన్ క్రోస్ నుండి ఆయిల్ తీసి అమ్మితే మంచిగ లాభం లాభాలు వస్తాయి అంట కదా
ఎ అవునవును మా ఊరి వైపు కూడా కొందరు అలవేరా వేసి మంచి లాభాలు తీస్తున్నారు కాకపోతే ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ తీయడానికి మిషనరీ కావాలి కదా దానికి బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అయితుంది కాబట్టి మనం మొదట మష్రూమ్స్ మరియు చెర్రీ టమోటలు క్యాప్సికం అలాంటి కూరగాయలతో స్టార్ట్ జేయడం బెస్ట్ అనుకుంటా ఎ
ఆ నిజమే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఇంక స్టార్టింగ్ కాబట్టి పెద్ద రిస్క్ చేయొద్దు. తక్కువ రోజులలోనే వచ్చే మష్రూమ్స్ అన్నా, క్యాప్సికమ్ అయితే మనకు కూడా కొంచెం ఈ పంటలు వ్యవసాయం గురించి అనుభవం పెరుగుతది.
మ్ అవునవును పర్ఫెక్ట్ గా చెప్పినావ్ అయితే నేను రేపు మా ఊరిలో ఉన్న ఒక చిన్న నర్సరీకి వెళ్ళి అక్కడ నాణ్యమైన క్యాప్సికం విత్తనాలు ఆ నారు ధరలు దొరుకుతాయి లేదో కనుకుంటాను. నువ్వు కూడా మష్రూమ్స్ పెంచడానికి కావల్సిన ఈ స్వీడ్స్ ఉంటాయి కదా ఇక మంచి క్వాలిటీ సీట్స్ ఎక్కడ దొరుకుతాయో కనుక్కో మరి
అలాగే మన ఆలోచనలన్న ఇట్లా ప్రాక్టికల్గా మారుతుంటే నాకైతే మంచిగా హ్యాపీగా ఉన్నది. సాయంత్రం మళ్ళీ అప్డేట్స్ తోని కాల్ చేసుకుందాం.
ఉ సరే సరే ఇంకా మరి ఫోన్ బట్టటి ఇంకా మనకు ఖాళగా ఉందా మరి న తను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడని ఫోన్ చేసాను కదా
ఆ చెప్పు ఏంటో ఆ విషయం నేను కాలీగానే ఉన్నా
ఆ ఏం లేదు ఇప్పుడు మనం ఎలాగైనా వ్యాపారం స ప్రారంభిద్దామని అనుకున్నాం కదా
ఆ
ఆ అయితే మన ఇద్దరి ఊరి మధ్యలో ఉండే ఒక చిన్న టౌన్ ని మనం కేంద్రంగా చేసుకుంటే అక్కడే ఇద్దరికి రాక
అవును అవును అది కూడా కూడా కరెక్టే కానీ అంటే మనం అనుకున్న వ్యాపారం అసలు సక్సెస్ అయితదా ఎందుకంటే మన దగ్గర పెట్టుబడి కూడా ఎక్కువ లేదు కదా
ఏ మనున్నంట దక్క్క పెట్ట ఇటుబట్టి అదే చూద్దాం చూసుకుంటాం కదా నా ఉద్దేశం ప్రకారంగా ఇప్పు ఎట్లైనా మన మార్గం ని కనుకున్నాం కాబట్టి దాంతోపాటు హోమ్మేడ్ వస్తువుల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు చాలా మంది అలాగే ఇంట్నే తయారు చేసే పిండి వంటలు పచ్చలు లేదా చేతితో చేసిన హ్యాండ్ ఏం సాని ఈ ఆర్గానిక్ ఫుడ్స్ క్యారీ చేస్తే మన ప్లాన్ సూపర్ ఉంటది కదా
ఆ ఈ ఐడియా ఇంకా మంచిగా ఉన్నది యాక్చువల్ గా మా ఊరు అయిప్పుడు కొంతమంది క్వాలిటీ పచ్చళ్ళు పొడలు అన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి అయితే మనం తక్కువ ధరకే సరుకు తీసుకోవచ్చు.
చూసావా మా ఊరి వైపు కొందరు అలాగే మా ఊరి వైపు కొందరు మహిళలు చాలా అందమైన చేనిత వస్ జనపణాలాలు వస్తువులు కొడతారు. వాటికి పట్నాలో మంచి డిమాండ్ ఉంది.
ఆ సూపర్ అయితే నువ్వు మీ సైడ్ ఉన్నాయి చూసుకో నేను మా సైడ్ ఉన్నాయి చూసుకున్నాను అనుకో ఇద్దరం కలిసి ఒక మంచి పేరు పెట్టి చిన్న సిటీలు ఏమన్నా షాప్ ఓపెన్ చేద్దాం మన టౌన్ లో
అవును అది కరెక్ట్ కానీ అసలు మనం ఏ ఆహా మనం ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటు మ పెట్టుబడి కూడా మన దగ్గర ఎక్కువ లేదు కదా.
నిజం ఈ రోజుల్లో అమ్మాయిలకి ఆర్థికంగా స్వతంత్రం చాలా ముఖ్యం. సరే మరి పెట్టుబడి ఎంత కావాల్ వస్తుంది మన దగ్గర ఉన్న పాకెట్ మనీ సరిపోతాయ దానికి
ఇద్దరం కలిసి చిరైదు వేలు వేసుకున్నాం మొదటి పది వేలు రూపాయలతోన చిన్నగా స్టార్ట్ చేసినం తర్వాత లాభాలు రావడం మొదలయ్యాక వ్యాపారాన్ని ఇంకా పెంచుకుంట పోదాం
సరేరా ప్యాకింగ్ కోసం కావాల్సిన వస్తువులు అట్లనే బ్రాండింగ్కి కావాల్సిన స్టిక్కర్లకు కూడా కొంచెం డబ్బులు అవసరం పడతాయి నేను రేపు మా ఊర్లో లభించే వస్తువుల ఆధారాల లిస్ట్ అన్ని రాసి నీకు వాట్సాప్లో పంపిస్తాను
అలాగే నేను కూడా మా వైప్ దొరికే హ్యాండ్ మేడ్ వస్తువుల శాంపిల్స్ ఫోటోలు తీసి పంపుతా రెండు రోజుల్లో ఇద్దరం కలిసి ఒక మంచి పేరును అనుకుందాం
ఖచ్చితంగా ఈ ఆలోచనలతోనే నాలో ఏదో తెలియని ఉత్సాహం వస్తోంది నీకసలు థ్యాంక్స్ చెప్పాలి నాకు ఇంత మంచి ఐడియా చెప్పినందుకు
ఇందులో థాంక్స్ ఏముందమ్మా మనిద్దరం పార్టనర్స్ కదా సరే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి రాత్రికి మళ్ళీ ఫోన్ చేయ మిగతా విషయాలు మాట్లాడుకుందాం నేను మా ఊరి వైపు దొరికే ఐటమ్స్ లిస్ట్ రెడీ చేసి నీకు వాట్సాప్ చేశాను చూడు
ఆ చూసాను అవ్వే చూస్తున్నా యాక్చువల్గా ధరలు మంచిగనే రీజనబుల్గున్నాయి అనిపిస్తుంది నేను కూడా మా వైపు బ్యాంక్ శాంపుల్స్ ఫోటో తీసి ఉంచాను అయితే ఈటన్నిటికంటే ముందు మనం మంచి బ్రాండ్ నేమ్ అనుకుంటే బెటర్ ఏమో తర్వాత ఇవన్నీ జూద్దాం ఏమన్నా ఆలోచించన్నావా నువ్వు
అవునవును నిన్నటి నుండి నేను కూడా అదే అనుకున్నా పేరు వినగానే మనది పల్లెటూరు వస్తువుని స్వచ్ఛమైనవని అందరికి అద్దమై పోవాలి
ఆ నా మైండ్లో ఏముందంటే గ్రామీణ కళలు అనిబెడితే ఎట్లుంటది అంటే మనది వేరే వేరే ఊళ్ళలు ఉంటాం కదా ఆ పేరయితే మన ఇద్దరూళ్ళను మంచిగా రిప్రజెంట్ చేస్తదని అది ఆలోచించిన
చెరో సూపర్ ఉంది పేరు చాలా బాగుంది గర్వంగుంది కానీ కొంచెం పలకడానికి పొడుగు ఉన్నాడ ననిపిస్తుంది ఇప్పుడున్న సిటి కస్టమర్స్ గానీ యూత్ గాని సులభంగా కూర్చోబవడానికి క్యాచ్గా కొంచెం చిన్నగా ఉంటే బావుండేమో అనిపిస్తుంది
సరే మరి వచ్చేయ్ కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అవన్నీ
మ్ సరే మరి మిగతా విషయాలు కలిసి మాట్లాడుకుందాం
ఓకే ఆ ఓకే బాయ్